అ
హలో
ఆ చెప్పు
ఏం చేస్తున్నావ్
ఏం లేదు
మ్
నాకు నిద్ర వస్తుంది, ఇక్కడ మాకు జిమ్ ఉంది. జిమ్ అంటే అన్నీ కాదు కొన్ని ఉన్నాయి
మ్
సర్లే ఎలాగో ఉంది కదా అని చెప్పేసి నేను నిన్నట్నుండీ ఎక్ససైజ్లు చేస్తున్న
మ్
నిన్న ఒక్కక్ల హసనిత ఒక్కాకుల మ్
ఇంకేంటి.
తప్పాలి.
ఏమో కటన్స్ అవి పంపించి. ఉ నమ్మ.
ఓ. చెప్పిందేమో నేను చూడలే ఏం లేదు. నేరేడు కారులు ఎచ్చుకున్నారా.
మీ బావా కోసి వాళ్ళ. ఇచ్చారు అదే అక్కడే ఉన్నారు కదా. హ.
హ
వాళ్ళ మమ్మీ వాళ్ళకి తీసుకెళ్ళారు నాకు సోక్క. కాయ కూడా ఇవ్వలేదు నేను తినలేదు నేను వెళ్ళలేదు కూడా.
ఉ
ఇంకేంటి.
ఏం లేదు.
నాకు తెలిసి మీ బావ కూడా తినుండడు మొత్తం అక్కడే ఇచ్చసాడు.
హ.
అంత ఆయసబడి అంత ఇది. ఏస అసలు అవసరం అంతకంటే కొంచెం తీసుకెళ్ళిన వాళ్ళే షేర్ చేసుకుంటారు కదా.
ఉ.
ఇంకేంటి.
చెప్పాలి.
ఏముంది ఏంలే.
అ. నా ఫ్రెండ్ గుర్తున్నాడా నీకు ఇంటర్లో.
ఎవరమ్మా.
శ్రీకాకుళం.
అయితే.
వాళ్ళ అన్నయ్యది పెళ్ళంట ఆగస్టు ఇరవై ఆరు. రా అని చెప్పేసి పిలిచాడు.
అయినా ఇంటర్ నువ్వు లేడీస్ హాస్టల్ కదా.
అద్దే అందుకు ముందే నాకు పరిచయము నీకు తెలుసు.
మరి ఇంటారు అంటున్నావ ఏంటి.
ఇంటర్ టెన్త్ హాలిడేస్. అది టు వి ట్వల్ అవర్స్. ఏమోలే.
వేయ్. సరేలే ఇంకేంటి.
చెప్పాల్. ఏం తెలీదు నీకు ప్. మీ తమ్మి చేసావా ఫోను. మి తమ్ముడి ఫోన్ చేసావా.
ఆ మాట్లాడా ఇందాక.
నువ్వు చాట్ ఎందుకు చెయ్యవు.
నీకు చేయాలాంటేనే భయం చి కాదు మాముూలుగానే మాముూలు తమ్ముడే
నువ్వే నువ్వే వాడికి చెల్లిలాగుంటావ్
ఆహా హా ఎందుకమ్మా అంత నిజంగాన
ఆ నువ్వే చెల్లిగా ఉంటావు ఇంకా ఆయనకి కూతుల్లాగా ఉంటావు పక్కన
ఎవరు నీకు నేను చెల్లిలాగా ఉంటానా ఆహా ఎగస్ట్రాలు చేయమాకు
కొంచెం సైజు తగ్గితే
ఉ తగ్గలేదు కదా ఎందుకు
ఒకప్పుడు నా చెల్లివే నువ్వు
ఒకప్పుడు అంతే అనేవాళ్ళులే
ఉ
ఇక్కడ ఆ సైజ్ తేగ్గడం కష్టం అమ్మా కష్టం
నువ్వు ట్రై చేయాలిగా
ఊ ఇంకేంటి
ఎంలేదు
పెళ్ళి కాకముందు జాబ్ చేసే అప్పుడు ఫార్టీ ఎయిట్ ఉన్నా తర్వాత ఆటోమేటిక్గా అసలు టెన్ కేజీస్ పెరిగిపోయాను తెలుసా
ఇప్పుడు సెవెంటీ కేజెస్ ఉన్నావా
అంత సిన్ లేదులే
మా బావకు ఒక రిల్ పంపితున్నాయి,
ఏం రిల్
చుతావా
ఉ
ఆహా
పంపియి నాకు కూడా నేను కూడా చూతా
పంపిచ్చ
చెప్తా
ఉ
ఇంగెంగే కాదె ఇందాక కొచెప్ ప్పందం గుర్తుందా ఒప్పందం ట్యూవల్ మంత్స్ త్రీ
ఆ సరే
ఉ ఎలా అయినా ఓకే కదా మిగిలిన ఏమో దీంట్లో కలిపేసేసి నీకేసేనా
ఇప్పుడు కాదులే తర్వాత
ఆ
ఔష్ ఉంటది ఆడుకోండి, ఔష్ ఉంటది ఆడుకోండి
వద్దుమ్మా అట్లాంటివి అనకూ
ఉ
ఇదేంటి
ఇప్పుడు అవసరం ఇప్పుడు బయటవోలు దగ్గర తీసుకోవడానికంటే ఇవి వాడుకోవడం బెటర్గా
హు
ఇప్పుడు నిన్ను ఊరికే పదే పదే ఫోన్ చేసి ఎప్పుడైతే ఎప్పు అని అడుగుతున్నారా డబ్బులు
ఎవరు నువ్వా ఆహ లేదు
అడుగుత
నేను మొన్న అన్నాను శాలరీ వచ్చినప్పుడు ఇవ్వు అని అంటే సరే అని అన్నాడు
ఉ
తర్వాత నేను మా వెజిటేబుల్స్ తెచ్చుకొని ఎళ్ళు తెచ్చుకునేటప్పుడు దానిలో ఇల టున్నాడు ఫోర్ ఫోరా ఫోర్ ఫోర్ తౌసండ్ ఫోర్ హండ్రెడా ఈఎంఐ
ఉ
అంటే ఫోర్ ఫూర్ అంటే ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటాయి అనుకుంటా ఇంకా అంతేన అంతేన
అవున
హు
నే మ్మొన్న పీజీ పదివేలు కట్ట
ఏంటి మీ పీజీ ఇప్పుడు పదివేల
కాదు అడ్వాన్స్ తో కలిపి
ఎంత పీజీ
సెవెన్ ఫైవ్ బ్యారం ఆడితే సెవెన్ కి ఇచ్చింది
బ్యారం ఏంది
ఇంత మంది కదా అంటీ తగ్గిండి అంటీ
ఇంకా తగ్గించమని వచ్చ ఇగ సెవెన్ థౌసండ్కి
ఎల్పోండి అన్నిధి
పాత పిజి
సిక్స్ ఫైవ్
ఉహు
ఆ
హా
కంఫర్టుబుల్గానే ఉంద
ఉ
ఇంకేండి
చెప్పాలి ఇగ
ఇప్పుడు దగ్గరలోనే చూసుకున్న
ఎంతో దూరం ఉండేది అంతకు ముందు నేను ఉన్నాను స్టార్టింగ్ లో
హా
స్టార్డింగ్ లో ఒక దాంట్లో ఉన్నాను కదా
ఆ
దాని ఎదురుది
ఆహా ఒకే అవునా
అవును.
సరే అయితే, నేను మళ్ళీ సెయనా?
ఆ, సరే. బాయ్ కట్జేయవా? ఓ
హలో
కట్ చేయవా?